హలో ఏడరా
గిళగి బళ్ళ ఉన్న
ఏం చేతనవ్
ఈ పోరాలు పోరాళ్తో ఉన్నా
హ్మ్ హు తిన్నవా?
హ్మ్ తిన్న, తిన్నవా?
తిన్న తిన్న
ఏంగూర
ఆలుగడ్డ
హ్మ్ హు
బావున్నావ మరె
బాహనే ఎక్కవుండవు
నేను ఈ నేరవాల్ల ఉన్న
డిగ్రీ అయిపోయిందా?
ఆ అయిపోయింది కోచింగ్ తీసుకుందామని వచ్చినా హైద్రావాదు.
ఏం కోచింగ్
మ్ ఎగ్జామ్స్ కు కానిస్టేబుల్ ఇట్ల వీటికి
హ్మ్ హు ఏమన్న కోచింగ్ రాలే
హ్మ్ మ్
నువ్వు మొన్న వోతివిగా రన్నింగ్ వొయిందా?
ఆ అండ్ల రన్నింగూ లాస్ట్ రన్నింగ్ కొట్టినా. లాస్ట్ ఎగ్జామ్ పొయింది ఒకటి చిన్నది. ఆ ఎగ్జామ్ ఒ కటి వెళ్తే కొంచెం ఛాన్స్ ఉంది కానీ ఎగ్జామ్ పోయింది ఎనకకి వచ్చేసిన.
మన నీకుండదు ఏ ఛాన్సు
మళ్ళ అంటే ఎగ్జామ్స్ రాసుకొని పోవాలే, ఎగ్జామ్స్ క్వాలిఫై కావాలే.
హ్మ్ హు
ఇప్పుడు మళ్ళ ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నది ఆర్మీది అది రాయాలే.
హ్మ్ హు
మ్మ్ అమ్మ వాళ్ళు బావున్నరా?
ఆ మంచిగ ఉండర్
మ్మ్ ఏం జేత్తాల్లు
ఏం ఉన్నయ్ ఏం లేక ప్ప ఎండ ఘోరం కొడుతునై
అవునా ఇక్కడ కూడ బానే కొడతానై కాని అప్పుడప్పుడు వాన బడుతాంది అడ బడుతాందా?
వానెక్కడిది ఎండ ఘోరంగ కొడుత
బ్బా పంటలు పండే కాడ వాన కొడతలేదు కానీ హైదరావాదు లా కొడుతుంది అప్పుడప్పుడు
హ్మ్ హు
ఒడ్లు బొయినయా అన్ని
ఆ అందరివి నిన్న మొన్న వొయినై
మన ఊళ్ళ ఒక దాంట్లనే వొయినై అంట వేరే కాడ ఉన్నాయి అంట గారా
ఆ ఆరు పంపోల్లు ఉన్నాయి మనోళ్ళవి పొయినై
చుట్టుపక్కల అనే కొండలా ఇటుకెళ్ళి బాగానే ఉన్నాయి అంట ఇంకా మొత్తం కపితే ఎండకి చినిగిపోతాని అంట
ఉహు
అవి ఎందుకు తీసుకుంట లేరో ఏమో
గుర్బలి రావా అయ్య
వాత ఇంకొక పది రోజులల వాత
నీతోనే కాలయా
ఇప్పుడే కూర వండిన అల్లుగడ్డ తిన్నా నీకే ఫోన్ చేద్దాం అని చేసిన ఏడున్నావ్ అని
ఉహు
క్రికెట్ ఆడతాలా
ఆ క్రికెట్ ఆడుతారా
బట్ ఎక్కడిది
కొన్నం రా అందరం కలిసి కొన్నం
ఎంత అయింది
పదిహేను వందలు మంచిది
వాడు ఏడ ఉన్నాడు
వాడు ఇంకా రాలే వని
మ్మ్
ఓనీ పోతే ఇబ్బంది రా అయ్యా మావి కూడా పోతే పది రోజులు తిరిగినాం
అవున
తిరగంగ తిరగంగ దొరికినై
అళ్లా పోయింట అట్టు పోయింది
అవునా
వల్లే
ఇద్దరివి పోయినయ
అవును
వాపు మా అవ్వులు సాయి అన్న వాళ్ళిద్దరి పోయినాయి
మ్మ్
తిరగంగా తిరగంగా మళ్ళా మనకు దగ్గరనే దొరికినయి
ఉహు
మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావ్?
గదే తోని ఫోన్ చేద్దాం అనుకుంటున్నావ్ మా చేసినవ్వ
ఐటిఐ చేస్తావా ఇంటర్ చేస్తావా?
ఐటిఐ చేద్దామనుకుంట
అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అప్లై చేసినావా?
చేస్తా అప్లికేషన్ స్టార్ట్ కాల అని చెప్పింది ఇంకా?
కాలేదటన?
అహా కాలే అనాడు
మా ఫ్రెండ్ గాని తమ్ముడు ఒకడు అదే ఐటిఐ చేత్తనన్నడు మరి వాడు అప్లికేషన్ చేయాలన్నడు కనీ, మరి చేసిండో లేదో తెల్వదు.
ఉ హు
స్టార్ట్ అయిందేమోననన్న.
స్టార్ట్ కాలే ఇంకా అన్నడు.
మరి అన్నీ ఫామ్స్ గిట్ల తెచ్చుకున్నవా, అది అప్లై చ్చెత్తానికి అడుగుతడు.
గదే ఫార్మ్స్ లోకటి, ఇన్కమ్ సర్టిఫికెట్ తెలియదండి, ఒచ్చినయ్ కనీ.
ఇన్కమ్మా, మీసేవ పోయి చేస్ కో పోయినవ్
ఎం ఆర్ ఓ ఆఫీస్ పోమంటాళ్ళు.
ఎం ఆర్ ఓ ఆఫీసు, ఫా ఫామ్ నింపి మీసేవలొ ఇత్తే ఇత్తరుగా.
అది ఎం ఆర్ ఓ ఆఫీస్ లో సంతకం పెట్టిచుకురావాలంట ఆర్ ఐ తోనీ.
హు హు, ఇప్పుడు చేంజ్ చేసిల్లా మొత్తం? ఇంతకు ముందుకు అప్పుడేమో సా ఫామ్ నింపించి సంతకం పెట్టించాలంటే వారం రోజు సంతకం పెట్టియకపోతేనేమో వారం రోజులలకు వచ్చేది. మొన్నటి దానక మూడు రోజులకు రెండు రోజులకే వచ్చింది కనీ ఇప్పుడు డైరెక్ట్ ఫామే డై సిగ్నేచర్ పెట్టించుకురావాలంట.
ఆ, ఎం ఆర్ ఓ ఆఫీసులో
ఉమ్ ఇబ్బంది అయితదట్లా ఊకె అక్కడికి ఇక్కడికి తిరుగుడు కు
తిరగాలే హ్మ్
ఏం జెత్తాల్లో మరిగ?
ఏమున్నది ఏం లేదు. తినుడు, ఈతకు పోవుడు, క్రికెట్ ఆడుడు.
పొయిల్లా ఈతకు
ఆ ఇతకు పోయినం.
ఈతకాయలు ఉన్నయరా.
ఈతకాయల్ అన్ని ఎండగానే ఒగ్గిపోతానయ్.
ఉమ్ యేహాపో ఒకిపోతాన మొత్తం. త్తం ఎండకు మాడి పోతానాలే. నల్బయి డిగ్ గిరిలు ఎండకొడతాఉంది బత్తరా మనుషులమే బత్తలేం.
ఉ హు హు, ఈత సరిపోతద
ఆ ఈ ఎండలకు పూకూర్రా జ్వరాలోత్తే.
సళ్ళగుంటదని పోతానవ్ ఎండకు సత్తానవ్ ఎండకు పోయేసరికి
ఆ బాయిలున్నంత సేపు సళ్ళ గుంటది, మళ్ళా పైకి వచ్చినంక ఇంటికి వచ్చేదాంక ఉంటదిక మనకు. అ
ఏంజేత్తాల్లు మరి ఇంకా?
ఏమున్నది అన్న గిట్లా ఇపుడే తిన్నరు, పండుకున్నారు. గ నీరో అత్తలేదు నాకు, ఫోన్ చేసినా నీకే
కల్వలే
ఆకాష్ అన్న కాలేజ్ పోయిండు ఆమెషన్న పండుకున్నాడు ఇంకా ఆకాష్ అన్న రాలే.
తిన్నవార వాళ్ళు
తిన్నారు తిన్నారు.
వుహుమ్
హైదరాబాద్ లో పెట్టినావు నువ్వు
మైరా లో పెట్నా మీ దగ్గర మీరు రూమ్ దగ్గర.
ఊహుం గౌటియ పెట్టకపోయినావరా అన్నీ గౌటీ పెట్టినాం అనుకో అప్రెంటిస్ ఉంటది అదే ప్రైవేట్ చెప్తే అప్రెంటిస్ ఉండదు. సర్టిఫికెట్ ఒకటవతది.
గధ అది ఇంకా రేపో ఎల్లుండో పడతాయి అన్నా ఆయన అప్లికేషన్స్ పడ్డాక మీక మీ రూ బాగా పెడదా ఉమ్ ఏం చేత్తావ్ ఇంకా
ఏమున్నది తినుడు కొద్దిసేపు చదువుడు సెల్లు చూసుడు పండుడు సెల్లు అవుతే వీలైతే సెల్ ఓపెన్ చెత్తే ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇదిఐతాంది.
ఊమ్
రో ఇంట్రెస్ట్ వస్తలేదు ఏం లేదు.
ఆహా
నా రేపు రంగల్లా ఇది ఆర్మీ ఎగ్జామ్ ఉన్నది. ఎల్లుండున్నది రేపు బోవా రైలు నుండి ఉన్నది రేపు పోవాలి
ఓహో
రేపు రంగలి పోయి ఫ్రెండ్ గానేళ రూమ్ ఉన్నది.
హిం
ఉం అడిగిపోయి నైట్ వడుకొని పొద్దుగాలే ఎగ్జామ్ రాసి ఇంటికొద్దమని చూత్తాన మరి.
ఇప్పుడు అయిపోయింది క గోంగూర కట్ట
ఊమ్మ్
ఊహుం
ఇంటికాడ ఒక రెండు మూడు రోజులుండి పోదామని చూత్తన్న.
హుం వంద రూపాయలు ఉన్నాయ్ మంచిగా ఒక వంద రూపాయలు ఉన్నాయా. ఆ ఆరోపణ కరెక్టే మంచిగా మనిష్ వారానికి రెండు వేలు పడుతున్నాయట.
అవునా
ఊమ్
పన్నెండు వందలు పదహారు వందలు వస్తే హైయెస్ట్ అప్పుడు
ఇప్పుడు, రెండు వేళ్లు వడ్డతనై.
అవునహ్? మంచిగా, పడుతున్నాయిగా ఈ? ఎ జరిగింద్?
కదా, అందుకే ఇవ్వధ. వోతున్నవ్ గా, వారం రోజులు ఉండిపో ఇగ. పంగరోజు మార్నింగ్ ఎట్ల ఉంటది?
హ్మ్మ్! ఖర్చులకు గూడా ఇననా ఎల్తై.
ఆ! క్రూ, ఆ రెండు! అవి ఇవి ఎల్తై.
ఆఆఆ!
హ్మ్! ఇంకే చేతలు ఇగ.
ఉమ్మ్! ఏమున్నది, సదువుకుంటున్నా. ఉమ్మ్! రేపు ఎగ్జామ్ ఉన్న, ఎల్లుండి ఎగ్జామ్ కూడా, సదువుతాను ఇగ.
ఉహూ, ఎగ్జామ్ ఎట్లా రాసినవ్ డిగ్రీ?
డిగ్రీ మా, బాగానే రాశినా. ఇంకా రిజల్ట్ రాలేదు. వస్తాయి, ఈ మంత్‌ల.
ఉహూ! మీ తమ్ముడు, ఏటండు మరి?
ఉమ్మ్!
మీ తమ్ముడు.
హాస్టల్‌లోనే, ఉన్నడంట వాడు.
ఉమ్మ్!
వానికి సిమ్ నడుతందంట ఇప్పుడు.
ఆహా!
ఊ! రెండు సప్లీలూ, ఉన్నయ్ అంట. వోతలేదు అంతాండూ.
ఉహ్, మీ తమ్ముడు బీటెక్ ఆ?
ఆ, బీటెక్ వొదురా అంటంటే, బీటెక్ పోయిండు. డిగ్రీ చేయరా అంటే.
హ్మ్మ్!
హ్మ్, సప్లీలూ పడాయ్, అంట! వాళ్ల ఫ్రెండ్, గాడు ఒక ఇప్పుడు, బేస్ సప్లీలూ వడైఅని కాలేజ్‌కి పోతలేడు ఇగ.
హా!
నేను అప్పుడే జెప్పినా, వాళ్లిద్దరికీ వొదురా, డిగ్రీ చేస్కోరా అని.
ఉహ్.
చెప్తుంటే, ఇనకుండా పోయీలు. మంచిగా బొక్క కథ అయింది.
ఆహా!
సరేలే! మరి. అనుకోరే ఇగ.
ఆ. బాయే! మరి.
ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు నాకు ఫోన్ చేయి.
హా. సరే సరే!
సరే బాయ్
మ్ అ ఇ